చూ నేనే వాడతానా హలో
హలో
ఆ నింపిస్తాన్నైలే
స్తాన్నయా
ఇని పిస్తున్నాయి
ఏ హే అబిర్ పెట్టినాడు
వాడు వాడట్లేదా ఓ హొ నేను మాట్లడేదు ఆమె కాని ఏ
పొద్దున ఏద ఏంది అది ఏం పాట రావట్లేదు గుర్తు రావట్లే పొద్దున్న ఒక్కొక్కసారి ఏదో పాట పెడ్ తడ్బా పెట్టిందే పెడతాది ఏదో పాట మార్ ర్చిపోయినా అది ఏదో ఇన్స్పిరేషన్ సాంగ్ అది ఏందో ఉంది మర్చిపోయినా అది ఏదో అబ్బా
జర్నీలోది అమ్మయి ఆ వైపు అబ్బాయి ఇది వైపు
అన కుంటది ఏమో ఏ ఎప్పుడు వినలే సరిగా పాట గోవిందా అది పాటన్నుదా ఆ అదే అదే ఇంకొటి ఇన్స్పిరేషన్ది పెడతాడు అది ఏదో సాంగ్ బాలేఉంటది ఎప్పుడు అదే పెడతా ఉంటాడు పొద్దున్న చూస్ అదే పెడతా ఉంటడు అది ఏదో ఉందబ్బ మర్చిపోయి ఆ ఏదో అహ అది కాదు ఇన్స్పిరేషన్ది
ఇన్స్పిరేషనా ఇన్స్పిరేషన్ అ నాకొచ్చు కక్కడేక్కడ ఏం లేద్ సాల్
అది ఏదో ఒక పాటబ్బాబలే పెడ పా పెడతా నాకు అది చూ ఎప్పుడు ఇదే పెట్టాలనిపిస్తది. అదే గుర్తు రావట్లే ఈ వాడకం
నేనైతే ఏడుపు గోట్ పాటలు అన్ని వింటా ఇది లోపల పెట్టుకోండి. పెడ్తా ఓ మనసులో సాంగ్ బాగుంటాయి.
అవున్లే
ఆ ఎంత ఫీల్ ఉంటది. ఆ పాట కాని లైన్స్ గాని అబ్బా
చెప్పరా కోల్పోత నేను బోర్ కొడతాంది. చెప్పరా
ఏం చెప్పాల్ రాయే ఏం చెప్పాలి చెప్
సందిరా సరే
నా కూడా నోచ్చింది. మొన్నటి వరకు కానీ మళ్ళీ ఫోన్ చేసేసరికి రిలాక్సేషన్ వ సేమ్
ఇ అది రావడంలేదే ఏం చేసావ్ రాక్షసులకు రాలి
మైండ్ లో ఒకట ఏమైనా స్ట్రెస్ చేస్తాం హెడ్ వ వదిలేసి ఫోన్ చూసాం. అనుకో ప్రశాంతంగా రిలాక్సేషన్ వస్తది. లేదంటే పాటలు విన్నాం అనుకో రిలాక్సేషన్ వచ్చేస్తది.
వినేంత వరకు బాగుంది.
మీకు నేను స్ట్రెస్ ఫస్టర్ది చెప్తా చూడు మంచి ఎవరు లేని ప్లేస్ లో బెడ్రూము హాలో సాంగ్స్ మంచిగా పెట్టుకొని పిక్చర్ ఎగరినట్టు ఎగురు ఇష్టం వచ్చినటట్టు ఎంజాయ్ చెయి చాలా రిలాక్సేషన్ వస్తుంది ఆ
మనపిచ్చి చ అంటారూ
ఆహా అనుకుంటే అనుకని మనకి రిలాక్సేషన్ వచ్చేస్తుంది
హమ్
ఆ అట్ట ట్రై చెయి ఎప్పుడైనా బాగా ఎంత బాడీ కూడా యాక్టివేట్ అవుతుంది మైండ్ కూడా రిలాక్సేషన్ వస్తాది చూడు నీకు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన పార్లు పెట్టుకో ఎవరు చూస్తారు చ్చరా
మ్యాప్ పెట్టుకుంటాం
ఆ
ఆ అబ్బయి చెప్పమ్మా వాళ్ళతో ఎందుకు మనకు అని చెప్పేసి అరుస్తున్నాడు అబ్బా సిబ్బాయి
ఏంది
అమ్మ
ఏమని
ఎందుకు ఊక అరుస్తావు ఆ పిల్లతో నీకేం పని వదిలేయని పొయ్యేముంది ఎందుకు రెండు నేలలుంటే మనం వెళ్ళిపోతాం
పడి పోయినారు కదా హ నువ్వు పడలే
ఉన్నాడు
ఏంగా హగున్నా పోతానాడన్న బై చెప్పింది ఇందకీ నింద మాది
లే నేనే ఇప్పుడన్నా పోతాడు తిరుమల ఎక్స్ప్రెస్ కి అన్నారు
మరి ఇందాక బాయి చెప్పినావే అంటున్నా
నేనేమన్న చెప్పిన నేనేం చెప్పలేదే
ఇద్దరి చెప్పుకున్నారు కదా బైరా బైరా
నేనెప్పుడు చెప్పిండ్ర లేదు రా లేదు లేదు నేనేం చెప్పినారా బాయ్ అని అబ్బి అన్న నేను ఇంకా అబ్బికి చెప్పు అన్నా
ఆ అ
అబ్బి అంటే ఆ అబ్బికి చెప్పు అని
ఓహో ఏంది తిరుమల ఎక్స్ప్రెస్ లేదా ఇప్పుడు
ఉంది ఎందుకు లేదు రోజు ఉంటది
ఊహూ ఏమోలే వా
నీ చెట్ని తినరు అందుకే నేన్ నేన్ అదా ఒ
ఓ అదేంటి ఐదు నాలవై కు ఉంది సార్
ఆ మరి దానికి పోతారు అయితే
ఏంది ఐదు నలవై కా సరే
ఆ
నాక్ అంతకంటే ముందు ఇంకోటి ఉంది కదా అహ లేవు ఇప్పుడుంది చెన్నైది ఉంది
ఫోర్ కదా ఇంకో వన్ అవర్ ఉంటాయి అంతే ఇంకా వెల్పోతాడు
ఫోర్ థర్టీ ఫైవ్ కు ఉంది చెన్నై దీ చెన్నై ఇాల చెన్నై ఎగమూరు
ఆ
ఏనుగుంటలో నిలుపితుది రాజ మట్లో ని
ఇది ఇంకా ఫ్రీగా ఉంటది కదా కొంచెం ఇక కావాలంటే దీంట్లో అది స్లీపర్ లో కూడా ఎక్కవచ్చు ఎందుకంటే స్లీపర్ కి జనరల్ కి కనెక్షన్ ఉంటు కాాలంటే ఆడ వరకు కలీపర్లు ఎక్కొచ్చు వచ్చేంత వరకు ఎంతసేపు గంటలో దంపేస్త అది తెలుసు గంట మాక్సి వన్ అవర్ ట్వంటీ మినిట్సో అంతే ఇంకా అంతక నుంచి మించి ఎక్కువ ఉండదు
ఊ ఉఉఉఉఉఉఉ ఉంటా
నువ్వు మంజులా ఆశా నేనేన అంతే నలుగురుమేన ఓ అయితే మీ అమ్మ ఏమంద
ఎందుకు అయితది ఏమన్నా అంటే ఈరోజు మాదిరి సినిమాకు పోతున్నాను అని చెప్తా
ఊ
అ నచ్చూదా ఇంకా అవునా
ఆహా ఏడు ఇదే కదా రాజానే కదా
ఆ గాజాం
ఆ నాకు ఇక్కడ నుంచి దెగ్గిరే లే
ఎవరు ఏసింది మనీ సరె ఆశాకేస్తాలే అయితే ఉమ్
నికు ఎట్ల దగరైతాది రాజా
ఆ నాకు దగ్ దగ్గరే కదా రాజా నాకు బస్ స్టాండ్ ఇంకా పాత బస్ స్టాండే దగ్గరా కొత్త కొత్త బస్ స్టాండ్ కన్నా నేను దాన్ని ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో నడుచుకుంటూ రావచ్చు
అవునా
అంటే ఇక్కడ ఎన మా ఇంటి సైడ్ చ్చేసం అది దగ్గర మాకు ఉమ్ మాకింకా కొత్త బస్ స్టాండ్ అన్నా టు కిలోమీటర్స్ పడతది కానీ ఇది మాకీ పక్కనే దగ్గరనే ఉమ్
ఎమ్ అయింది
ఏం చెప్పాలరా ఏముందిరా ఇంకా నువ్వే ఏదైనా కోర్స్ జాయిన్ అవకూడదు ఏం చేద్దామని ఇంకా
మా వాళ్ళు జాయిన్ చెయయరంట రా వాల్ వాళ్ళు ఆన్ లైన్ అంటే ఆఫ్ లైనే కావాలంట
ఆఫ్ లైన్ ఆఫ్ ల లో జాయిన్ చేపిస్తారు అంటారంట నా మళ్ళా కోర్స్ కావాలంటే ఏంది మళ్ళీ మీ అక్క సలహా ఏ ఆయ్యింటటి నా తెలిసి ఎందుకంటే మీ అక్క బ్యాంగ్ళూరు లో ఉంది కదా ఈడికి రామే చదిపిస్తా అన్న చదివిపిస్తా అనింటది ఎవరు మీ మామ
హు మా మామయ్య
ఆహా
వద్దు ఆన్ లైన్
నా మాటిని ఆ ఆ బ్రో ఎవరో ఉన్నడుగదా గంగు నా ఏందో
గంగా
ఆ బ్రోకే జాబ్ లన్నా వెతుకు మను ఊర్ అబ్రాడ్ పొదం భై ద్దరం ఊర్
అబ్రాడా అబ్రాడ్కి జాబ్ అని కాదు కానీ చదుకోవడానికి వెళ్ళి మళ్ళ నవ్వచ్చి
వద్దులే మనకి చదువుకునేది అయితే వద్దులే ఇక్కడనే ఉండడం మేలు. ఆ బ్రో ఇంక రాడా ఈడే ఉన్నాడు ఇండియా లో
మొన్నోచ్చిండు
ఆహా
వస్తాడు ఎప్పుడో ఎప్పుడొస్తాడో చూడాలి లేదు
అయ్యయో ఎందుకు లేడు బాగానే ఉన్నాడు కదా.
బాగానే ఉన్నాడు లే ఉంటే
ఓ షేట్
ఎవరి ఇష్టమా మాకు లేదు చెప్తా
ఆ
గంగా చంద్ర శే ఆ
గంగా అంత పెద్ద పేరా ఓయమ్మ ఇంటినేమ్ కూడా ఉంటది కదా.
బీ అది ఇంటి పేరు ఏందో నాకు సరిగ గుర్తుకు రాదు బస్వప్పల్లే బస్వరాద ఏదో అంది.
ఓయమ్మ ఇంత పొడుగు ఉందే
గంగా చంద్రశేఖర్ రెడ్డి మూ నాలుగు మొత్తం అట్టి అట్టి అట్టి మనిషి వాడైతే
అతి మనిషి ఎందుకు మనిషి అంత కేర్ పెంచినాడే
ఏం బాగుంటదండి
ఓ అది ఇట్లా పిల్ల పిలకలాగా ఇమ్మను పొడు వదిలితే బాగోదు పిలకలాగా కొంచెం బంటైప్ పేస్తరు చూడు
అట్టే వేసుకుంటాడు. ఇ ఇంట్లో ఉన్నా కదా అని ఊరికే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాడు. బయటికి వస్తే హెయిర్ ప్యాక్ పెట్టేసి పేర్మినెంట్ గా సరే
బన్ టైప్ పెడితే కొంచ బాష్
కట్ చేయించుకుంటా అన్నాడు. కట్ చేసినాడు అంట కనాకు ఏం కనిపియల ఆడా కట్ ఏదన్నా సైన్సీ సబ్జెక్టు తీసుకుంటా. రాని జడల్ అల్లుత
హ హ హ అది ఇది ఇది నానిది ఏదోంది చూడు ర ట్రెండ్ అయితుంది. చూడు ఈ మద జాహ మారి ఆ ప్యారడైస్ మాదిరి కళ్ళర్లి వచ్చినా వస్తదిహ హ ఆ ఆ
అవును
ఇగా స్పెడ్స్ బెట్ తీ ఆమ్ బనిన్ ఎస్ ప్యాంట్షట్ వేస్నరనుకొ సేమి ఇంక రెడ్ షెటేసింగ్ అంత పారడైజె
బణేజెరిగింది అబ చెప్తా చేస్తానీ అయితే ఒక సవరమె అండి ఇంగో సవరం సంపాదించాలి మళ్ళా
కట్ చేయి దాన్నే
కార్జైలం సిప్పి
జ
ఆహ పైన అటాచ్మెంట్ ఉంటాడ్ల సరిపోదు మనషి హైట్ త కోస మరి నేనేం వాడుకోవాలా
పోతె పోన్లే మళ్ళీ ఇంకో సవరం కొణిద్దాంలే.
ఆ నా సవరం నాకు కావాలి మా అక్క దగ్గరుంది ఒక సవరం సన్నది. అయ్యోనా అదీ అంటంది నీను నా జుట్టుకి అది సరిపోతదని తెచ్చుకున్న నేను ఈనంటే ఈను
నా
ఓ
సేమ్ నేను నేను ఏడో జూశ్న క్లియర్ గా
ఆ పని చేసంత మొఖం కడిగి
ఉ
మరిదాలు చేసుకున్నదం
చెక చెకం
మనం ముఖం కడగడమే ఎక్కువ
ఏసీలో ఉంటదా ఏంది
ఆ
ఏదో క్రీమ్ బట్టిత్తదిలె
అన్లే
ముందే ఒదాంలో కలిపి పెట్టుకుంటరు ఫౌండషను మాయిశ్చరైసరు.